హలో
ఎలా ఉన్నావు
బాగు ఉన్నాను నువ్వె ఎలా ఉన్నావు్ ఏమ్ నేను బాల్కనీలో కూర్చొని విటర్ ఎంజాయ్ చేస్తు ఉన్నా నువ్వు
సేమ్ నేను కూడా ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కొంచెం గాలి కొంచెం క్లౌడ్స్
సూపర్గా ఉంది అవును నిజమే నా నేచర్ ని అబ్జర్వ్ చేస్తే మనకి కి ఆటోమేటిక్ గా పీస్ వస్తు ఉంది
అవును నిజమే ఇంకా మార్నింగ్ బర్డ్ సౌండ్స్ వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా
నిజం మే ఎస్పెషల్లీ స్పారోస్ చిన్న అప్పుడు మన ఇంట్లో చాలా ఉండేవి అవును ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి అనిపిస్తుింది చూస్తుంటే కొంచెం మే ఇప్పుడు మేముఎక్కడ లేదు చుట్టుపక్కల అసలు టెక్నాలజీ పెరిగింది గాని నేచర్ కి దగ్గరగా ఉండే టైం తగ్గిపోయింది
కరెక్ట్ చెప్టర్
ఉమ్ ఇంగ పార్క్స్ లో గ్రౌండ్స్ లో చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే వాళ్ళ మంచిగా అ ఉమ్ ఆ అవును నేచర్ లో ఉన్న బ్యూటీని మిస్ అవుతు ఉన్నారు
నాకు
నాక్ కూడ రోడ్స్ పక్క క్కన పెద్ద పెద్ద చెట్లు ఉంటే జర్నీ కూడా ప్రెజెంట్ గా ఉంటుంది
రాైనీ సిజల్
మ్ ఏ ఎగ్జాక్ట్లీ ఆ పచ్చని పొలాలు చూస్తే ఇంకా కళ్ళుకి చాలా తృప్తి వస్తుంది చాన డిఫ్ క్వశ్చన్ ఆల్సర్ నేచర్ లో ఏదన్నా నాకు ఇష్టమే రెండింటికిీ డిఫరెంట్ బ్యూటీ ఉంటుంది ఉంది గదా
అదేమో నిజ మేలే
మనసులో అయితే ఇంకా చల్ల గాలి ఫాగు సైలెన్స్ ఉంటుంది బీచెస్ లో వేస్ సౌండ్ అంట సన్ సెట్ అంట ఫ్రెష్ ఎయిర్ ఉంటాయి కదా అవును నేను మౌంటైన్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తా
ని నైతే బీచ్లావరనుకో
మ్ మరి సన్ రైజ్ ఎప్పుడైనా డైరెక్ట్గా చూసవా అవును చూశాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మ్ నేను కూడా ట్రిప్ లో చూస స్కై కలర్స్ మారడం చాలా అమేజింగ్ గా ఉంటాయి
ఆరెంజ్ అంట పింక్ షేర్ట్ సూపర్ ఉంటాయి అసలు
సన్ సెట్ కూడా అంతే బ్యూటిఫుల్ సన్ సెట్ ఫటోస్ తీసుకోవడం నాకైతే చాలా ఇష్టం మ్ అ అవును నేచర్ ఫోటోగ్రఫీ అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ నరోష్ ఫొటోస్ కూడా బాగుంటాయి కదా మ్ అవ్ రో సంట సన్ఫ్లవర్స్ జాస్మిన్స్ అన్ని చాలా యూనిక్ గా ఉంటాయి జ స్మిన్ స్మైల్ అంటే నాకు చాలా ఇష్టం నాక్ కైతే రోజెస్ వి ఫ్రాగ్రెన్స్ అంటే చాలా ఇష్టం బటర్ఫ్లై చూస్తే ఎంత స్్యూట్ గా ఉంటాయో కదా మ్ అవ్ డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి బటర్ఫ్లైస్ నేచర్ లలో కలర్స్ చాలా స్పెషల్ కదా మ్ మ్ ఎగ్జాక్ట్లీ ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయలేం
రాైన్బో గురించి చెప్పు
ఎంబో చూస్తే నాకు చైల్డ్ హుడ్ గుర్తుకొస్తుంది
అ
నాగ్గుడా ఇంకో మ్ ఇంగ రైంబోలో సెవెన్ క సెవెన్ కలర్స్ క్లియర్ గా కనిపిస్తే సూపర్ ఫీలింగ్
ని
నేచర్ మనకి చాలా మెసేజ్ కూడా నేర్పిస్తుంది కదా అంటే ఎలా మ్ నైస్ పాయింట్ రివర్స్ లాగా మూవ్ ఆన్ అవడం మ్ అవును ఇంకా సీజన్స్ లాగా చేంజెస్ యాక్సెప్ట్ చేయడం వావ్ చాల డీప్ గ చెప్పావ్ మ్ నువ్ చెప్ ప్త ఉంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పా నేను ఒకటి చెప్తామని ఫారెస్ట్ అంటే నీకు భయమా కొంచెం ఉంటుంది కానీ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనిపిస్తుంది
నాకు కూడా ఫారెస్ట్ ఫొటోస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి
ను అనిమల్స్ అని నచురల్ హ్యాబిటేట్ లో ఉండడం చూస్తే బాగుంటుంది జూ కన్నా స్వారేజ్ బెటర్ అనిపిస్తయి మ్ కరెక్టే నీ ఫేవరేట్ సీజన్ ఏంటి నా నా రైని సీజన్ మరి నీకు
సేమ్ పించ్
అసలు ఫస్ట్ టైం రైన్ పెడితే ఆ రైన్ స్మెల్ అంటే ఎంత బాగుంటుందో రైన్ స్మెల్ అంటే సూపర్ ఇంకా
అ అవును ఆ వెట్ సాయిల్ స్మెల్ ని మాటల్లో డిస్క్రైబ్ చేయలేం పో ఇంకా రైన్ పడేటప్పుడు టీ తో విండో దగ్గర కూర్చోవడం బెస్ట్ కాంబో కదా
అవును అది వేరే లెవల్ ఫీలింగ్ తెలుసా పక్క అసల
థండర్ సౌండ్స్ విన్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది
ఉ అవును కొంచెం భయం కూడా ఉంటుంది
హ అవును
ప్రొటెక్ట్ చెయ్యడం మన రెస్పాన్సబల్ కదా మనది కాదు ఇండియా అంటే వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క సిటీజన్ది రెస్పాన్సిబిలిటీనే అవు ఇక్కడ చెప్పచ్చ ఇన్స్పట చేయడం చాలా బ్యాడు అందుకే ప్లాంటేషన్ ఇంపార్టెంటు
స్కూల్లో సా సాప్లింగ్స్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ గుర్తున్నాయా
అవును
నేను ఒక ప్లాంట్ పెంచాను
రియలీ ఏ ప్లాంటు
తులసి ప్లాంట్ పెంచాను
నైస్ నేను మా ఇంటి పైన టెరెస్ గార్డెనింగ్ చేస్తాను దాంట్లో చాలా ప్లాంట్స్ ఉన్నాయి నేను ఒకసారి రోజ్ ప్లాంట్ చానా అంటే గోరిటాకు చెట్టు ఇంకా కరివేపాకు ఇంకా రోస్ ప్లాంట్స్ అంటా ఇప్పుడు మెంతులు వేసి పెట్టినాము ఇంకా షో చెట్లు ఇంకా గడ్డ చెట్లు చాలానే ఉన్నాయి వంకాయ చె చెట్ల అంటా జాస్మిన్ ఫ్లవర్స్ చానా ఉన్నాయి అవును ఇ ప్లాంట్స్ న్నాక ఇంగ పెట్టాల్సిిన వాటర్ ప్లాంట్స్ గ్రో అవ్వడం చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే
మన హార్డ్ వర్క్ రిజల్ట్ లా ఉంటుంది కదా
హమ్ అవును నేచర్ లో పిక్నిక్ కి వెళ్ళడం ఇష్టమా
చాలా ఇష్టం నాకు
ఇంగ ఫ్యామిలీతో పార్క్ లో లంచ్ చేయడం మెమోరీస్ క్రియేట్ చేస్తుంది కదా
అవును ఇంకా ఫ్రెండ్స్ తో కూడా
ఇంకా బర్డ్స్ లో నీ ఫేవరెట్ బర్డ్ ఏది
పీకాక్ అంటే ఇష్టం నాకు
సేమ్ నాగ్గుడా దాని ఫెదర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కదా రైన్ ముందు డ్యాన్స్ చేస్తుంది కదా ఉ అవునంట అది చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది నాకైతే
నేచర్ డాక్యుమెంటరీస్ చూస్తావా నువ్వు
ఆ కొన్ని కొన్నిసార్లు చూస్తా కానీ రేరానుకో
హ్మ్ నేను చూస్తా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి
ఇంకా ఓషన్స్ క్రియేటర్ చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంటాయి ఇం లో ఇంకా ఎంతో ఎక్సప్లోర్ చేయలి మనం ఎంతో కొంచం చూసాం అంతే మ్మ్ నిజమే ఉ ఊ అవును మెంటల్ పీస్ ఒస్తుంది ఊ అవును ఫస్ టా మొబైల్ పక్కన్ బెట్టి చెయ్యాలి మనమంతా ఇది
అవున్ ట్రీస్ అంటా అకాశం అంటా పక్షులంటా ఇవంతా ఎంజాయ్ చెయ్యా
మ్మ్ అవును ఇంక ఆకాశం గురించి చెప్పాలంటె చాలా ఉంది
అయ్యో ఇంకా మేఘాలు షేప్స్ అబ్సర్వ్ చేస్తావా నువ్వూ
ఔను చిన్నప్పుడయితె చాల చూసేదాన్ని వాటి పైన కుర్చొవాలనీ కోరిక గూడా ఉండింది హైడీ లాగ
ఓ సేమ్ నాగ్గుడా అల కోరికుండేది అండ్ నేనూ రాబిట్లాగంటా ఎలిఫంట్ లాగా అంట ఇమాజిన్ చేసే వాల్ దాన్ని చూసి
ఇంకా నీక్ గుర్తుకుందా ఇప్పుడూ ఎప్పుడైన మూన్ మూన్ ని చూస్తే దాంట్లో ఒకా ఉన్నట్టు అనిపిస్తుంది
అవును చానా గ గమనిస్తే బాగా అబ్సర్వ్ చేస్తే అలా ఫీల్ ఒస్తుంది కూడా మ
ఆవును ఇంగ నైట్ స్కై లో స్టార్ షూస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయో కదా
సిటీలొ కొంచం తక్కువు కనిపిస్తాయ్ కదా
కానీ విలేజెస్ లో చాలా క్లియర్ గా ఉంటాయి
మరీ ను నైట్ లో నైట్ లో ఎప్పుడైనా ఆకాశం కల్ల చూశి స్టార్స్ ని లెక్క పెట్టావా
నైట్ లొనా
ఆ
అంటే చిన్నప్పుడు పెడతాంటి మరి నువ్వూ ఒచ్చిందొక ట్వేంటీ ట్వేంటి ఫై వరకు మళ్ళ కన్ఫ్యూజ్ అయిపోతా మరి నువ్ పెట్టా అంటివా
ఆ నేనే అలా లెక్క పెడ్తాంటి కానీ ఫిఫ్టీన్ టెన్ కి నాకన్ఫ్యూజ్ అయిపోయేది
మ్మ్ అవున్లే అప్పుడంతా నంబర్స్ గుడా ఇచ్చేవి గాదులే మనకీ
ఊ ఐతే ఒకసారి నైట్ క్యాంపింగ్కి వెళ్ళాలి మేము ఖచ్చితంగ
ప్లాన్ చేద్దాం క్యాంప్ ఫైర్స్ అంటా స్టార్స్ కూల్ వెదర్ ఇవంతా ఉండేటట్టు చూస్కొని కజిన్స్ తొ మ్మ్ ఇంగ నేచర్ మనకి బెస్ట్ గిఫ్ట్
అది ప్రొటెక్ట్ చేయడం మన డ్యూటీ కదా
హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్పావ్
హమ్ సరే ఇవాళ మన నేచర్ తీస్కెల్డం చాలా బాగుంనింది
ఊ నవును నే చర్ గురించి మాట్లాడితే టైం ఎలా వెళ్ళిపోయిందో తెలియదు నెక్ట్సైమ్ రన్ సీజన్ గురించి డీటైల్డ్ గా మాట్లాడుకుందాం మ్ సరే అయితే
సరే ఐప్తే ఇప్పుడు నేన్ వెళ్ళాలి
బాయ్